హలో
హలో
నా వాయిసు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి నాది వినపడుతుందా
ఆ వినిపిస్తాంది నా వాయిసు కొంచెం ఫోన్ ప్రాబ్లం అనుకుంటా కొంచం చిన్నగానిపిస్తు
ఆ లేదండి క్లియర్ గా బాగానే మంచి పెద్దగానే వినబడుతుంది నాకైతే
ఓకే థ్యాంక్ యూ ఇంకా చెప్పండి తిన్నారా లేదా
లంచ్ అయిపోయిందండి ఇప్పుడే
ఆ అవునా మంచి పని
చికెన్ ఏనాండి సండే కదా
ఓకే మేము ఫిష్ చేసాం లేండి
ఓ మేము ఎక్కువ ఫిష్ తినమండి అది అంతగా నచ్చద అయితే ఇంకా ఇప్పుడు చికెన్
అవునా మాకు పిల్లలు రంత సెల్లు ఎక్కువ చూస్తార
ఆ
కానీ కవర్ చేయడానికి ఫిష్ ఎక్కువ పెడతాను
కళ్లు బాగ కనపడతాయి కదా కళ్ళకి మంచిది
అవునవును అందుకనే పెట్టిన
ఇట్ల చింతపండు వేసి పులుసు లాగ చేస్తారా
అంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అమ్మాయిలు పెద్దమ్మాయి ఫ్రైస్ మాత్రమే తింటుంది చిన్నమ్మాయి కర్రీ మాత్రమే తింటది
ఆ అమ్మో చాల కష్టమే
ఆ అయినా లేదు అంటే ఆ ఫిష్ లో కొన్ని పార్ట్స్ ఫ్రై కే బాగుంటాయి్ కదా ఎలాగో అలా చేయొచ్చులే అన్న అట్ల చేస్తా అంతే లేకపోతే కొంచెం చెప్తే అర్థం చేసుకుంటారు ఇద్దరు అదే తినండి అన్న కూడ తింటారు గానీ
ఆ అమ్మాయిలు అర్థం చేసుకుంటర్లే
అవునవును ఏం మీకు అబ్బాయిలా
అంటే జనరేషన్ చూస్తున్నాం కదా
అట్లనే ఆ అందులో కొంచెం మా పిల్లలు అల్లరే గాని కొన్ని విషయాలు బాగ అర్థం చేసుకుంటారు
ఓకే అండి
ఇంకా ఎం బయటికి వెళ్తే
షాపింగ్ కి ఇప్పుడేం లేదండి ఆ లాస్ట్ బర్డే ఉండే ఆ అప్పుడే చేసేసినా ఇంకా ఇప్పుడేం లేదు మనీ కూడ కొంచెం సేవ్ చేసుకుందాం అనుకుంటున్నా బ బట్టలు బట్టలు ఇప్పటికీ అవి అసలు బీరువాలో కూడ సరిపోవట్లేదు అన్ని బట్టలు ఉన్నాయి మా అమ్మ అయితే తిడుతుంది ఆ బట్టలన్నీ చేస్తావు ఎవరికి ఇస్తావు ఏంటి సంగతి అని బట్టలు కొనడం మానేసిన ఇంకా
ఆ అయితే అదైతే మీ మమ్మీ చెప్పింది నిజమే అంటే నాకు కూడ తీసుకుండే పిచ్చి వున్నింది అప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది అ కానీ అంత వేరే దాని మీద పెట్టింనింటే బాగుంనేమో అని
గోల్డ్ మీద పెట్టాల్సింది మనము అసలు
అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా కరోనా ముందుర జస్ట్ థర్టీ టూ థౌజండ్ ఉండింది
అవును
సడన్ గా ఇప్పుడు అంత రేట్ అయిపోతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే లేకపోతుంటే ఒక ముప్పై తులాలు తీసేసిన కూడ అప్పుడేం పెద్దగా అనిపిచేది కాదేమో
ఒక అప్పుడు త్రీ థౌజండ్ కి వెళ్ళిన కూడ నాకు ఒక చిన్న గోల్డ్ లాకెట్ వచ్చింది అప్పుడు త్రీ థౌసండ్ కి వన్ గ్రామా హఫ్ గ్రామేమో వచ్చింది ఇప్పుడు త్రీ థౌజండ్ పెడితే కనీసం ముకుప్పుడుకన్నా వస్తదా
గ్రామే ఇప్పుడు జస్ట్ ఒక గ్రామం కాలన్నా కూడా ఫిఫ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ పెట్టాల్సిందే
ఎయిటీన్ అనుకుంటా ఎయిటీన సెవె ఏమో అసలు మేము మేము అసలు గోల్డ్ షా టార్చర్ చూపి ఇట్ ఇట్లా ఫేస్ కూడా చూడట్లేదు మేము
అందరిదీ అదే పరిస్థితి యాక్చువల్ గా మా పెళ్లయినప్పుడు కొన్నాళ్ళు మేము అంటే మామనీ మేమిద్దరు చానా రిలేటివ్స్ ఏం లేరు మా ఆయ న మాకు మనీ ఏం చేయాలో తెలిదు మా అత్తవాళ్లు కాని మా అమ్మ వాళ్ళు కాని పెద్దగా వాళ్ళని అడ గాలన్న మాకు మోహమాటం ఏం చేయాల ఎట్లా అని ఇంక ఆ మాత్రం తెలిదా అంటారేమో అని ఆ ఏదో చెయాలంటే చెయాలని మేము గోల్డ్ కొనేసినామా అది ఇప్పుడు చానా ప్లస్ పాయింట్ అయింది తెలుసా మేము మా పెళ్లేయినాక ముప్పై తులాలు తీసుకున్నాం అంటే ఎందుకు తీసు కున్నామంటే అది ఏం చేయాలో తెలిక తీసుకున్నాం మనీ ఎట్లా చేయాలా ఏం చేయ్యాలా అది అంటే కొంతమంది సైట్ల మీద పెట్టినాం కొం చెం కానీ మరీ ఎక్కువ పెట్టాలన్నా ధైర్యం చాల్లేదు మనకి ఎందుకు రిస్క్ ఎందుకన్నా ఇట్లా అందుకని గోల్డ్ అయితే ప్రాబ్లం ఉండదు కదాని గోల్డ్ కొనేసినాము ఇప్పుడు అనిపిస్తుంది ఎంత మంచి పని చేసినాం జీవితంలో ఒకే ఒక్క మంచిపని అని యు మ్ అదె ఇప్పుడు కొనాలంటే ఎంత కావాలసలు మేమంతా ట్వంటీ ఎయిట్ థౌసండ్ తో థర్టీ టూ థౌసండ్ మాక్సిమం అంటే ఫిఫ్టీ థౌజండ్ అంతే అంతకే కొన్నాం అంతకన్నా పైన పెట్టలేదు ఎప్పుడు
ఆ అంటే ఆ టైమ్ లో ఫిఫ్టీ కూడా ఎక్కువనే లేండి అంటే ఇప్పుడు ఫిఫ్టీ అంటే కొంచెం చిన్నగా చూస్తున్నారు గాని ఆ టైమ్ లో ఫిఫ్టీ అం
అంటే అ లేదు మాకు మ్యారేజ్ అయి టెన్ ఇయర్స్ అయింది
ఓకే
ఇప్పుడు వ్యాల్యూ ఉంది వ్య అంటే మాకు అప్పుడు ఎందుమనిపిచింది అంటే ఆయాభై వేలే ఎక్కువ అనిపిచింది గోల్డ్ మీద అంత రేటా అనిపిచ్చేది లేకపోతే ఇప్పుడు ఆ లక్ష క్ష ఎనభై వేలకి లక్ష యాభై వేలకి బోతుందంటే అంటే అమ్మయ్య యాభై వేలు పెట్టేస్తుది ఏం కాదనిపిచ్చును నేమో
అవును
అమ్మ వాళ్ళు అప్పుడు కొన్నోళ్లు అందరూ పుణ్యాత్మేలే అనిపిస్తాది నాకు
నిజంగా
అందులో మాకు ఇద్దరు అమ్మాయిలే పుట్టిన్నారు
హ్మ్ హ్మ్ నేను కూడా తీసు కున్నా ఇప్పుడు కరోనా అయిపోయిన తర్వాత నుండి గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసిన అప్ ప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా కొంచెం కొంచంగా కొంచెం కొంచెంగా చీటీలు ఏసుకొని ఆ కొంచెం జాబ్‌లో చేస్తున్నప్పుడు కొంచెం పక్క పెట్టుకొని సేవింగ్స్ చేసుకుంటూ ఒక టువల్ థౌసండ్‌ది ఆ ఒక ఫిఫ్ ఫ్టీన్ థౌసండ్ కి అట్లా అట్లా తీసుకుంటు ఉండేదాన్ని నేను ఎప్పుడైతే కొనడం స్టార్ట్ చేసానో అది ఒక రేంజ్ లో పెరిగిపోతా
అవును అంటే మనకు బిఫోర్ కరోనా అంత్ అంటే పెద్దగా ఆలోచించే వాళ్ళం కాదు గోల్డ్ గురించి కరోనా తర్వాత సడన్‌గా పెరుగు పోతాంటే అందరూ గోల్డ్ గురించి ఆలోచిస్తున్నారు ఇది కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఇది బెటర్ ఏమో ఫ్యూచర్కీ పనికొస్తదేమో అని
ఇంకా వాడు పెంచేసుకొనేన లేదండి
ఖజానాలో స్కీం కట్టండి అవి చాలా బెటర్ నాకు తెలిసి నేను తీసుకుండే ముప్పై తులాల్లో ఒక పది తులాస్ స్కీం లోనే తీసుకున్నాను అట్లా స్కీమ్ కడితే మ అంటే మంత్లీ ఇంత అని కట్టొచ్చు త్రీ థౌజండ్ నుంచి థౌజండ్ నుంచి స్టార్ట్ కానీ ఇప్పుడు థౌజండ్‌కి వాల్యూ లేదులే అప్పుడు మేము కట్టినప్పుడు థౌజండ్‌కి వాల్యూ ఉన్నింది ఆ త్రీ థౌజండు ఫైవ్‌థౌన్ టెన్ థౌజండ్ అట్లా కట్టుకుంటే లేవెన్ మంత్‌కి అనమాట అంటే ఇంక రేపు ఈరోజు థర్టీ అనుకో రేపు ఫస్ట్ అనుకో ఈరోజ్ స్టార్ట్ చేయండి ఎందుకంటే ఒక వన్ మంత్ కలిసి వస్తాది ఆ నెల ఇంతాన్ని కట్టుకోవాలి కాబట్టి ఈ నెల ఒక్క రోజు లాస్ట్ లో కట్టిన ఆ నెల మనకు కలిసి వస్తుంది ఆ లాస్ట్ సేమ్ టెన్ మంత్స్ అయిపోయి నుంచి లెవెంత్ మంత్ ఈ రోజు లెవెంత్ మంత్ స్టార్ట్ అను ఈ రోజే కట్టి ఈ రోజే తీసుకోవచ్చు మనము మన నైన్ మంత్స్ కరెక్ట్ కట్టిన అట్ల మామూలుగా లెవెన్ మంత్స్ స్కీమ్ అది కానీ ఇట్లా టూ డేస్ మనం తెలివిగా ప్లాన్ చేసుకుంటే టూ మంత్స్ కలిసి వస్తంది ఇక్కడ లాస్ట్ రోజు అక్కడ ఫస్ట్ రోజు కట్టుకుంటే
ఓకే
దానికి మేకింగ్ ఛార్జెస్ వేస్టేజెస్ ఏమి ఉండవు
ఆహా గోల్డ్ ఇస్తారా అంటే ఎట్లా అన్నట్టు గోల్డేనా
డిజైన్స్ ఏ తీసుకోవచ్చు కాయిన్స్ అని కాదు గోల్డ్ ఆ డిజైన్స్ దానికి వేస్టేజ్ మేకింగ్ ఏమి ఉండదు మిగతా దానికి ఎంతెంతస్తారు ఎయిటీన్ పర్సెంట్
చాలా మేకింగే ఫుల్
అట్లా కట్కుంట దానికి ఉండదు
ఓకే
అలా కట్టుకుంటే మనకి బెటర్ ఎందుకంటే మన దగ్గర ఉన్నప్పుడే అమౌంట్ కట్టచ్చు ఆ థర్టీ డేస్ లో ఎప్పుడైనా ఎప్పుడన్నా కట్టుకోవచ్చు నెలలో ఒకవేళ ఒక నెల మిస్సయిన నెక్స్ట్ మంత్ ఒక్కోసారి కట్టకపో కట్టిపిచ్చుకుంటారు ఒకోసారి ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేయమంటారు అంతే
ఓకే
ఇలా ఒక నెల మిస్ అయినా కానీ
చూడాలండి ప్లాన్ చేసుకోవాలి
చాలా బెస్ట్ ఐడియా తెలుసా అసలు, అసలు వేస్ట్ కాదు మనీ ను మనకు అందులోను ఒకేసారి మనీ లేకపోయినా అట్లా కట్టేది కనపడదు తెలుసా
ఇప్పుడు కూడా కడుతున్నారా మీరు అంటే
ఆ మాకు ఇద్దరు అమ్మాయిలు కడుతున్నాం ఇప్పుడు ఏమన్నా టెన్ థౌజండ్ ఇప్పుడు థౌజండ్ త్రీ థౌసండ్ అట్లా కట్టేవాళ్ళము అప్పుడు అదే వాల్యూ ఒక తులమో ఒకటిన్నర తులమో వచ్చినా మళ్ళీ ఎక్స్ట్రా మనం అమౌంట్ వేసుకోవచ్చు ఎక్స్ట్రా వేసుకోన్న అమౌంట్ కి జిఎస్టి తో పాటు వేస్టేజ్ మేకింగ్ కూడా కట్టాలనమాట మనం కట్టిండే అమౌంట్ కాక స్కీమ్ లో మిగిలిన అమౌంట్ ఉంటది కదా దానికి కట్టాలి మేకింగ్ వేస్టేజో అట్లా తీసుకున్నాం మేము కానీ ఇప్పుడు ఏం త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ క ఏం రావు కదా అందుకే ఇప్పు ఇప్పుడు టెన్ థౌసండ్ కడుతున్నాం మంత్లీ
అమ్మో
ఇద్దరు అమ్మాయిలు మాకు
పెట్టాలి పెట్టాలి అవును వాళ్ళ లైఫ్ ఫ్యూచర్ బాగుండాలంటే ఇప్పటి నుండి అన్నన్ని ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి
చిన్నమ్మాయి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది పెద్దమ్మాయి సెకండ్ కి వెళ్తుందా వాళ్లు ఒక టెన్త్ అయిపోయేలోపు ఇప్పులు మనం తీసి పెట్టాలి టెన్త్ తర్వాత ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయి
అవును
అందుకని ఇప్పుడే ప్లాన్ చేస్తున్నాము ఆ తర్వాత వాళ్ళు ఏం అడుగుతారు ఎక్కడ చదువుతామ అంట రు ఎంత డబ్బులు అవసరం అయితదో తెలియదు కదా అని
అవునవును
ఇంకా
అదే నేను కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినా కానీ ఇప్పుడు ఏం లేదండి ఖాళీగానే ఇంకా గోల్డ్ కొంచెం బ్యాంక్ లో పెట్టి ఆ లాకర్ లో పెట్టేసి ఉంచి న ఎందుకంటే దొంగల భయం కూడా ఉంది కదా
అవును కానీ లాకర్ కి సేఫ్టీ అంటే ఏమన్నారంటే మీ మ్యాచ్ అసలుగా గోల్డ్ లాకర్ లో పెడదామని పోయామా అ లాకరికి మనం తీసుకు లాగా చిన్నదియితే ఫిఫ్టీన్ ఒక ఫిఫ్టీన్ తౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టా కదా మంత్ ఇయర్లీ దానికి జస్ట్ వాళ్ళకి ఏమన్నా దొంగతనం జరిగినా ఫైర్ అయినా వాళ్ళు ఓన్లీ ఫైవ్ లాక్స్ మాత్రం మాత్రమే పే చేస్తారంట
మనమ ఏమో థర్టీ ల్యాక్స్ ఏమి పెట్టాలి వాళ్ళ ఏమో ఫైవ్ ల్యాక్స్
ఆ నువ్ వాలు ఎంతైనా పెట్టుకోవచ్చు నువ్వేం పెట్టుకున్నా కూడా వాళ్ళు తెలిదు కదా నువ్వు ఎంత గోల్డన పెట్టుకో అందులో ప్రాబ్లం లేదు కానీ వాళ్ళు జస్ట్ ఫైవ్ లాక్స్ ఇస్తారంట అందుకని ఎందుకు వచ్చిన రిస్క్ ఇప్పుడు బ్యాంకులు కూడా దొంగతనం జరుగుతున్నాయి కదా సెక్యూరిటీ వాళ్ళ మన పెటి ఎంత గోల్డ్ పెడతామో దాంత అంత అమౌంట్ ఇస్తాము అంటే సంతోషంగా పెట్టచ్చు కానీ వాళ్ళు ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తే మనం ఏం చేస్తాం
ఆ ఏమి చేయలేము అవునండి
కానీ ఆల్మోస్ట్
ఆహ
బ ఎప్పుడన్నా సఫర్ జరిగినా కూడా అంతే అందుకనే రీ స్క్ చేయలేదు నేను దాని బదులు బ్యాంక్ లో మనం కొంచెం మనీ ఒకవేళ ఐ ఫైవ్ ల్యాక్స్ వాల్యూ ఉండది పెట్టి జస్ట్ ఫిఫ్ టి థౌసండ్ అట్లా తీసుకొని అట్లా చేస్తే దానికి వాలు ఎంత మిస్ అయినా అంత అమౌంట్ ఇస్త మనం ఎంత గోల్డ్ పెట్టింటమో అంత గోల్డ్ నోరుముసుకునిచ్చేస్తారంట ఒకవేళ ఏమన్నా జరిగినా మనకు ఆ ఫిఫ్టీ థౌసండ్ డు దేనికన్నా ఇంట్రెస్ట్ కు ఇచుకుంటాదొ లేకుంటే ఇంట్లోనే పెట్టుకుంటాదొ చేసుకొని ఆ అమౌంట్ వంటలలా అది విడిపించే టయానికి ఆ అమౌంటే వాడుకోవచ్చు అట్లా చేస్తున్నాం మేమైతే
ఇలానే ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు లేదంటే
అ లాకర్ కన్నా ఇంట్లో సేఫ్టీ అసలు లేదు ఎందుకంటే ఏ నిమిషం ఎట్లా చెప్పులేము తెలుసా ఇంత మంది ఇంట్లో మిస్ అవుతుంది రోజు టీవీ లో చూస్తున్నాం కదా
ఏం కాదు కొంచెం స్ట్రాంగ్ ది ఏదన్న ఉండి దొరకలేని ప్లేస్ లో పెట్టితే కూడా మంచిదే కానీ మనం ఊరు వెళ్ళినప్పుడు ఆ టైమ్ లో కొంచెం టెన్షన్ ఉంటంది లెండి కానీ ఎక్కడ పెట్టినా ఏమో చెప్పలేము సొంత వాళ్ళు కూడా వచ్చి తెలుసుకో న్ని వచ్చి చేసేది కూడా తెలిదు
ఓకేనా బాయ్నా హలో
హలో
హల్ సరే మరి చెయనా
ఆ ఓకే
థ్యాంక్ యూ